నమస్కారం అండి చూశారండి మరి మీరు కమలాపురం ప క్టరీ
చూ చూసాను అండి ఒకసారి ఇదే పుష్కరాలు పోయేస్తానే చూసామండి అక్కడ ఒక ఫ్యాక్టరీ దగ్గర దూరంలో కొంచెం అటుేటుండి వంటలు ఇట్లా వండుకని తిరిగి వచ్చామండి ఆ స్తనండి మీ ఏ అంటే మీ చిన్నతనంలోంలో ఉన్న అంటే మీ ఇంత ఎంత ఉన్నప్పుడు పోనేం కదా అప్పుడు చూ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర అవుతుందండి ఒక పది సంవత్సరాల దాకా
ఉమ్ అదే అండి ఇప్పుడు మూత పడ్డది చా వందల వేల జనాలు అందులో పని చేేసేది
నోలేంటిది తీయ్నోట్లోకెళ్ళిది
అలాంటి వాళ్ళ ఎవరి పని లేక అందరూ ఏం చేస్తారు ఏం చేస్తారో జీతాలు కూడా అందరికి ఇయలేదు అట అన్నిీ
మీ ఊర్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటారండి
మా ఊళ్ళో ఎస్సీ ఎస్టి బిసి ఓసి
అంటే ముదిరాజు మున్నూరు కాపులు రెడ్డీసు గొర్లోల్లు ఆ ముది రాజులు ఆ దొర్లోళ్ళు దొర్లోళ్ళు కొయ్యేళ్ళు మాదిగోళ్లు ఆ వీళ్ళందరు ఉంటారా
ఆ అంట అంటే కుమ్మరోళ్ళు ఉండరండి ఆ
పండుగ ఎలా చేస్తారని భూల లక్ష్మీ దేవత పండగెల ఎస్తారు
ఆ ఒక్కసారిసారి చేసి రండి ఆ ఒకటేసారి ఇక ఫస్ ఒకటేసారి జేసిర్రు ఆ ఒక్కసారి చేసినప్పుడు ఏం చేసిర అంటే అందరు వాళ్ళ ఆడబిడ్డని వ చుట్టాలని అందరినీ పిలిపించుకొని ఐద ఆరు రోజులు ఇక దేవుని తీసుకోవచ్చుడు దేవు విగ్రహాలను వోచ్చుడు ఆ పొద్దు సాయంత్రం స్నానాలు చేసుడు హోమ్ గుండ కా
ఉమ్
లేచ్చి యాడు
ఆ
ఉమ్ మాకు ఇగ తెల్లరీతే ఆటలు కోస్తామనంగా శభోషభ తల్లికి బోనాలు వేసుకొని పోవాలని బోనాలు చేసారండి సాయంత్రం బోనాలు ఎచ్చుకోపోయే టైం కు ఫుల్లు వర్షం కొట్టిందండి ఫుల్లు వర్షం కోట్ వేసిన టెంట్లు గింట్లు మొత్తం గూలిపోయి గల్దుమ్ము వర్షం తాగం చేసిందండి
అవునా
ఉమ్ ఇగ పొద్దుగాళ్లు లేసి అందరి యాటలు కొసుకోని ఇక ఎవరి ఇంట్లో వాళ్ళే వచ్చిన చుట్టాలకు ఇగ వండుకొని పెట్టుకొని తిన్నారండి మళ్ళా తిరుగు పండుగని చేసారండి తిరుగు పండుగ చేద్దామంటే ఊళ్ళోయే ఏ చుట్టు గుట్టు ఇట్లా ఏమి ఉండకుంటు ఉండాలన్నట అండి
ఆ
ఆ అట్లా చేద్దామ అని అనుకుంటారుకనే మూడేళ్ళ చేద్దాం అనుకుంటారుకనే ఒకళ్రు చనిపోతారుక ఒకరు ఒకళ్రు చనిపోతారు ఒకరు ఒకళ్రు చనిపోతారు ఒకరు అని ఏయట్లే ఏ ఐదేళ్ల దాకట్టనే అయింది ఇగ ఐదేన్లక్ ప్పు ఇగా మంచిగానే ఉంది కదా అని
తేనె గాని మంచిగా చేసుకుంటే అందరు ఊరు తరపున అన్ని కొన్ని కొన్ని డబ్బులు వసూలు చేసుకొని చేసుకుంటే మన ఊరే మంచిగా బాగుపడుతుంది కదాండి మనుషులు కూడా మంచిగా ఎదుగుతారు కదా
ఉమ్ ఆలోచన ఎవరికి ఉండాలండి పెద్ద మనషులకు ఉండాలి ఉమ్ పెద్ద మనుషులు ఏం లేదు వత్తే తిందాం వచ్చినవి ఏమ్మన్న ఉంటే గుంజుకుందాం చేద్దాం తప్ప ఊరిని బాగు చేద్దాం ఇది కట్టుకుందాం ఒక్క దేవిని కూడా లేదుగా అండి మావోల్లే
అవునండి ఈసారి ఈసారి ఈ సార్ అంద అనాలండి మేము మేము అది ఇది గ్రామ వార్డు నెంబరుగా చెప్తానండి
ఆ చెప్పాలె కద అండి మరి.
అప్లై చేస్తరో చూద్దామండి, దానికి సలహ ఊరు అందరిని ఆలోచించుకుంటామండి మా సర్కిల్ లో ఉన్న వాళ్ళను ఆలోచించుకని చెప్తాం లేండి.
చెప్పి కొంచెం ఊరును డెవలప్ చేయాలి కదా అండి, ఎవరు వచ్చినా ఎవరి స్వార్ధం వాళ్ళే చూసుకుంటారు.
ఎందుకంటే మనకు అక్కడ బతు బతుకమ్మ ఆట ఆడడాని కైనా ఏదైనా చేసుకోవాలన్నా కూడా చాలా ఇరుకుటం అనిపిస్తుంది, మంది ఎక్కువ అవుతున్నారు. బతుకమ్మలు కూడా వడతలేదండి, గోడ్రాల సుట్టూ తిరగద్దు తెలుసా అండి, ఫస్ట్ పాఫ్ ఆఫ్
మరి బొడ్రల సుట్టే ఆడతారు కదండి.
అట్నే ఆడత ఆడద్దండి తప్పు.. దేవుని దగ్గర ఎక్కడన్న ఆడతార అండి, కొబ్బరికాయలు కొట్టుకొని సప్డేక ఉండాలె గని బతుకవ్వ బోడ్రాల చుట్టూ తిరగద్దండి మనకే మంచిది కాదు.
ఓ మరి ఎందుకండి ఇప్పుడు కాదు ఎనుకటి నుండి ఇక్కనయితే బొ బొడ్రాలు వాళ్ళ దగ్గరనే ఆడతరు.
ఏమండి దానికి దానికి అసలు అమూల్యమైన ప్లేస్ కాదండి అది.
ఉమ్ ఆ కాదండి ఇక్కడ డబల్ బెడ్ రూమ్లకు కడ బొచ్చడంత ప్లేస్ ఉన్నది. అక్కడ ఆడుకుంటే ఎంతమందైన పడతరు కదండీ మంచిగా ఆడు
ఆ ప్లేస్ నీ కి క్రీడా ప్రాంగణం తీసేసి సి అదంటే క్రీడా ప్రాంగణానికి సెట్ ఐతుది లే కాని, ప్లేసు మంచిగా గడ్డి గిడ్డి లేకుండా మంచిగా చేస్తే మస్తుంటదండి.
అవునండి బతుకమ్మ పండుగ అప్పుడు వరకు ఇప్పుడు పోయి క్లీన్ చేశి ట్రాక్టర్ పెట్టి పెట్ దొబ్బించుడో ఏదో ఒకటి చేసి కి కొంచెం నీట్ గా చేస్ కుంటయ్ ఇప్పుడు అదుంటె ఉంటుండనీయండి ఆ బోర్డు ఉంటే మా త్రం మనం ఆడ చేసేది ఒక ఓళ్ళో ఒక బతుకమ్మ పండుగ అప్పుడే కదా మనం ఆడుకునేది.
ఆ
ఉమ్ అసోం టైమ్ ల ఆడుకుంటాం మంచిగ నీట్గా ఉంటుంది కదా, మరి అక్కడనే అయితే బావుండు అసలు పోయినసారక్కడనే ఆడదాం ఆడదాం అన్నరు, మళ్ళీ లాస్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కన్నే పెట్టిర్రూ ఎక్కడ ఫోటోల చుట్ట ఆడనే ఆడరు.
ఆ
ఈ ఒక్క ఉల్లనే ఇట్ల చేత్తరు మరి ఎందుకో ఏమో అట్ల
జ్వరం వస్తుందా అండి, దగ్గొస్తుందా?
లేదండి కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నదండి. శెవులు ఇనవడత లెవ్వు, గడ్డలయి దనీ
అనా ఆ బాబు కూడా ఆ బాబు కూడా మన కురిపైయిందండి కురపాయి బాగా బ్రెడ్ వెళ్ళిందండి భయపడ్డాం అందు
బ్లడ్ ఎందుకు వెెళ్ళిందా అండి గడ్డ అయితే సీమ వెళ్ళాలి కదా
కురుపాయిందండి కురు ఉరుపులాగా అయింది చిన్న కురుపులాగా అయి బ్లెడ్ వెళ్ళంద అండి
ఉ
అదే ఇట్లా చితికినట్టు అయ్యేసరికి చెడు రక్తం అంతా బయటకి వచ్చిందండి
ఆహా ఏమండి నాకు సర్ది తక్కువ అయితే లేదు ఈషవులున పడత లేవు ఏ
క్క వాళ్ళు ఏం చేస్తున్నారు
ఏమంట ఏంటి ప
అ మషన్ ఉందా మిషన్ మిషన్ ఒకసారి నేను దాని గురించి మ్యాటర్ ఏమైందండి మరి నయటి విషయం గురించి మ ఏందండి మళ్ళీ ఏమన్నా అనుకున్నారా
ఇక మాట్లాడుకోలేదండి ఇక నైట్ నైట్ అయిపో పన్న
అ ఎంతో స్ అార్ధం ఉంటదా అండి అసలు ఏం మనుంచులు ఏం కథో అలాంటప్పుడు చేయకుండానన్నా వ్కోవాలండి
అందరం బతుకాలని చూస్తతే అది రివర్స్ మనకే తలుగుతుంది అది ఎట్లా అన్నట్టు
రాద
అంత స్వార్థం నంచిసారికి అంత స్వార్ధం ఉంటే ఏం చెప్తారు చెప్పండి అయేదాకనావు నాకు కావాలి నాకు కావాలన్నారు
మీ రెడుూ కట రె ఈ ఊర్లో వినాయక చవితి పూజలకు వెళ్ళారా అండి ఎప్పుడన్నా
ఆ వెళ్తామండి ఆట వెళ్తాం
ఏమేం చేసుకో కొని పోతారంండి
సేమయా పులిహోరా
అవు
టుండ్రాలుు
అక్కడ భజనాలు చేస్తారా అండి మీరు
ఆ డీజే పాడలు పెట్టుకొని భజనలు చేస్త స్తమండి
ఎక్క వెలా ఆట ఆడతారా
కోలలు ఆడరండి ఏమైనా డీజే పాటలు పెట్టుకొని డ్యాన్స్ అసలుయడమే మా దగ్గర
అవు
బాజీనా రీజినలు మాకు తెలియదండి
అవు
అట్లా మీ దగ్గర చేస్తారా అండి
చేస్తారంండి మా అక్కడ తిరుపతి కూడా వెళ్లారండి కోలలు పటుకొని తిరుపతి ఎలా జరుగుంది చెప్పాలా అండి
ఆ చెప్పండి
తిరుపతి బాగా జరిగేదింటే చాలా ఎప్పుడైనా మందే ఉంటారంండి తిరుపతిలో
ఆ
ఆనా అక్కడ జాతర దసరా అప్పుడు బ్రహ్మ బ్రహ్మోత్సవాలు అంటారండి దసరా ప్పు జరుగుతుంద అండి చాలాగాం చాలా అ చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఆయాప్ ఇప్పుడు అ కనుక అది దుర్గమ్మ కూడా పాస్టింగ్ అనేది ఉంటారం అండి ఈ తిరుపతిేవునికి కూడా ఉంటారా అండి
హ
అంటే వారం రోజులు అంటే నెల రోజులు ఉంటారంండి మా దగ్గర ఒక అంగవా టీచర్ ఉందండి వాళ్ళు తిరుపతికి బాగా మొక్కుతారుండి వాళ్ళు ఆ బ్రహ్మోత్సవాలకు వాళ్ళు క ండి మస్తు జరు మస్తు జరు వదండి అసలు సూపర్ ఉంటది బ్రహ్మోత్సవాలు మేము ఆ టైమ్ లో పోవాలి అనుకుంటుాం తనం మా బావ కు టెంట్కలు ఉన్నాయి గాని పోవాల అనుకుంటున్నాను గానీ పిల్లలు కొంచెం పెద్దగా అయితే నడిచే అంత అయితే ఏం కదండి ఎత్తుకోలేం కదా మెట్ల మీకలు నడుస్తుంటే
కాాదడి అ తిరుపతికి వెళ్తే తిరుపతి వెళ్ళినోళ్ళు ఆ శనివారం బట్టాలన్నట్టు నిజమేనాండి అది
అవునండి అంటే కోరుకునే దాన్ని బట్టి ఉంటదండి
అంతే కదా మన ఇష్టం ఉంటే పట్టవచ్చు లేకపోతే తెలియదు కదా
అవునండి మేము మా బాబు కుుట్ట ముందుకు వెళ్ళామండి పుట్టింటు కల మా పిల్లల మా అమ్మాయి వాళ్ళ మా పాప వాళ్ళ కుుట్టింంటిు కలప్పుడు వెళ్ళామండి వెళితే బాబు కుడితే మళ్ళీ వస్తాము కోరిక నెరవేరితే మళ్ళీ వస్తామని మొక్కామండి
ఆహా
అయితే మేము ఒక రెండు మూడు సంవత్సరాల కింద వేనామండి
ఆ
పోయిన పోతే నేను సంవత్సరాలు కింద పోతే అక్కడ ట్రైన్ కు బుక్ చేసామండి ట్రైన్ బుక్ చేసామున్నాై మార్నింగ్ ఎనిమిదిన్నరకి ఎక్కుకితే అంటే మా ఇంటికాని నుంచి రెండు గంటలకు బయలుదేరినామండి
అ
అలా బయలుదేవి